హలో. హలో. హలో ఆ హలో ఆ బాగున్నారా అండి.
ఆ బాగున్నాం మీరు బాగున్నరండి.
రండి ఆ బాగున్నామండి తిన్నారా.
ఆహా ఎంత.
ఆహా ఇంతకముందే తిన్నామండి మీరు తిన్నారా ఆ తిన్నానండి. ఏం చేశారాండి. ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఇప్పుడే తిన్నా తిన్నారా అండి మీరు అనాన్ తిన్నారా అండి మీరు
ఆ తిన్నం ఇంతకుముందే తిన్నామండి ఆ ఏం చేసారండి ఈరోజు
ఆ నేను ఇవ్వాళ
నేనివ్వాలా పప్పు చేశానండి మీరు నేను పన్నీర్ కర్రీ చేసానండి పన్నీర్ కర్రీ అంటే మా సార్ కి పిల్లలకి చాలా ఇష్టం ఆ తే ఇవాళ చేయమన్నారు అయితే చేశాను. ఆహా అవునా. నాకు కూడా ఇష్టమే అండి మా కంపల్సరీ మంత్ లో ఒక టూ టైమ్స్ అయితే వంట వండుకుంటాం పన్నీర్.
నాకు అన్నీ దానికి బదులుగా నాన్ వెజ్జే తీసుకొస్తాం
అవునా ఊహూ పని ఉమ్ పన్నీర్ అంటే ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ అయితే కానీ క్కువ తింటే ఇట్లా కొంచెం పెయిన్స్ అట్లా వస్తాయని అంటారు గదా ఆ ఇగ అందుకే ఎక్కువ తీసుకరాడు గానీ ఇగా ఒక మంత్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే తీసుకొచ్చుకుంటాం. మంచి మసాలా ఆ పాలతోని చేయడం వల్ల ఆ మళ్ళీ ఇంకోటి ఏందంటే విరిగిన పాలతోని చేస్తరు కదా
ఊ దాని వల్ల మళ్ళీ కొంచెం ఎందుకో బాడీ పెయిన్స్ వస్తాయని తింటే అని అంటారు అయితే మేము ఇగ దాన్ని అంత ఇంట్రెస్ట్ తో చేయమండి బయటెప్పుడు వెళ్ళినప్పుడు తింటాము కానీ ఇంట్లో ప్రిపేర్ చెయనండి ఉమ్మ్ మేము కూడా ఇంట్లో ప్రిపేర్ చెయ్యము బట్ అంటే తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకుంటాం కానీ కొంతమంది ఐ తే ఇంట్లోనే దాన్ని ప్రిపేర్ చేసుకుని వంట చేసుకుంటార
అవునా ఒకసారి మా చె అంటే మా ఇంట్లో కూడా మా చెల్లె వాళ్ళు చేసిన్రు ఇంట్లోనే ప్రిపేర్ చేసి కర్రీ చేసిన్రు బాగుండే గానీ నేనిన్ నాకం
నాకంత ఇంట్రెస్ట్ ఉండదండి ఆ ఉమ్ అంటే తిసుక రారు కొంచెం కడిగేసి కొంచెం ఆయిల్ ఏసీ కొంచెం ఫస్ట్ నువ్వు లైట్ గా డీప్ ఫ్రై చేసుకోవాలె పన్నీర్ ముక్కల్ని ఆ చేసీ పక్కకు పెట్టేసి ఇగ మన టమాటాస్ ఉంటాయి కదా టమాటా, ఆనియన్సు ఆ మళ్ళీ పట్టా, సాజీరా, లవంగాలు, ఇలాచీ గసాలూ అవన్నీ కూడ కొంచెం వేయించుకోవాలి ఫస్టు అవునా కొనీ ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే దాన్ని మిక్సీ చేసుకోవాలి గ్రైండర్ పట్టుకోవాలి కొద్ది చల్లారిన తర్వాత
ఆ
ఆ మళ్ళీ వేరే కడాయి పెట్టేసుకొనీ అందులో ఆయిల్ పోసేసుకొనీ ఆ ఆయి ఆయిల్ వేడైన్ తర్వాత మళ్ళీ మిర్చీ, ఆనియన్సూ ఆ మంచిగా గోలిచ్చిన్ తర్వాతా అల్లం పేస్ట్ ఏసీ ఇప్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటది కదా అది వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ దాన్ని డీప్ ఫై మంచిగా వేయించుకోవాలి వేయించుకున్నాక మళ్ళా కొంచం అల్ తూ కొంచెం పసుపు కొంచెం కారం అవన్నీ వేసి అది కొంచెం ఇట్లా కుత్త కుత్తగా మరు ఉడుకుతంది కదా
ఆ అవును
ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ మళ్ళీ పన్నీర్ ముక్కల్ని అందులో వేసేసి ఆ మనం ధన్యాల పౌడరు గరం మసాలా కుదుక పౌడరు ఆ అవ్వని వేసి మళ్ళీ కొంచం కొత్తిమీర పోదినా వేస్తే అసలు స్మెల్ ఉ సేమ్ నాన్ వెజ్ లాగా చేస్తే పోనం కదండి స్మెల్ రాదు మస్తుంటది ఇక బాగుంటది మ చికెన్ లానే అనిపిస్తది ఆ
ఇగ నాన్ వెజ్ తినని వాళ్ళు దాన్నే చికెన్ అనుకుంటారు కదా సేమ్ మొత్తం చికెన్ ప్రాసెస్ లానే ఉంది
అవునండి సేమ్ చికెనే అసలు అది తిన్నా కూడా మనకి చికెన్ లాగానే అనిపిస్ ఆ గ్రేవీ అయితే సేమ్ చిక చికెన్ లాగానే అనిపిస్ స్తది ఆ అదే అన్ని మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఆ ఇప్పుడు ఇది పన్నీర్ ఎక్కడ దొరుకుతుందండి పన్నీరు మనకీ స్మార్ట్ పాయింట్ లో ఆ స్మార్ట్ పాయింట్ లో దొరుకుతది మనకి ఇగ ఇవి హోటల్స్ ఉంటాయి కదా బేకరీ అందులో కూడా ఉంటాయి ఆహా అందులో కూడా మనకి పెరిగి ఎక్కడెక్కడయితే అమ్ముతారో అక్కడ కూడా పన్న దొరుకుతది
అవునా
స్మార్ట్ ఆ స్మార్ట్ పాయింట్ లో కూడా ఉంటది ఆ మన ఎక్స్పైరీ డేట్ తీసుకొని చూసుకొని మనం తీసుకచ్చుకు అయిపోతది
క్వాలిటీది అంటే ఇప్పుడు మనము బేక్
మనము బేకరీలలా అంటేనే ఫ్రెష్గా చేసి అవునండి బేకరీలోనే మళ్ళీ అవును మళ్ళీ స్మార్ట్ ఫైంట్ లో కూడా ఎప్పుడు ఫ్రెష్దే ఉంచుతారండి ఫ్రిడ్జ లో పెడ్తే పెట్ పెంచుతారు కదా ది బయట ఉంచితే మొత్తం ట ఈ ఉమ్ బయట ఏంటంటే వస్తదేమో ఉమ్ బయట పెడితే ఏమైతుందం అంటే మొత్తము వాటర్ అయిపోతది అది
అవునా ఇప్పుడు
అవునా ఇప్పుడు నార్మల్గా తీసుక వచ్చినప్పుడు ఆ రోజు చేయకపోతే నెక్స్ట్ డే చేయాలన్నా ఆ ఫ్రిజ్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలా అవునండి కంపల్సరీ ఫ్రిడ్జ్ లేనిది అది పాడైపోతది మళ్ళీ మొత్తం వాటర్ అయిపోతది కరిగిపోతది అం అది మొత్తం ఇగ అది నార్మల్ అంటే మనం నార్మల్ అలాగా ఫ్రిడ్జ్ పెట్
అ లేకుండా డీ
అహ లేద్ మనము తీసుకొచ్చుకున్నది తెచ్చుకుని వన్డే అంత వరకు కూడా అది బయట పెట్టేస్తే మొత్తం వాటర్ అయిపోతది ఏయ కంపల్సరి దాన్ని ఫ్రిజ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో ఆ డీప్ ఫ్రిడ్జ్ లో పె
ఆహా అంతే అది గ
డీప్ ఫ్రిడ్జ్ ల పెట్టుకుంటానే అహ అంతే అది గడ్డ గడ్డలాగా ఇట్లా గట్టిగానే ఉండేలాగా ఆ ఆ చూసుకోవాలి వండె అ ంత వరకు కూడా దాన్ని ఫ్రిడ్జి ల్నే ఉం కోవాలి ఎందుకంటే అది పాల త్తాయ్ కాబట్టి మనం మొత్తం ఇట్లా వాటర్ వాటర్ అయిపోతది ఆ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జిలో పెట్టేస్తేనే మనం వంట చేసుకున్న వరకు కూడా ఫ్రిడ్జ్లు ఉంటేనే అది కరెక్ట్గా ఉంటది ఆ తర్వాత ఇక మనం డీప్ ఫ్రై చేసుకున్నాక ఇగ ఏం కాదు దానికి ఉహు ఇగ మేమి ఎప్పుడు దాన్ని అంటే ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు తెవలేదండి ఏం చేస్తారండి మరి ఈరోజు కర్రీ ఇంకా అండి ఏం కర్రీ చేసారండి ఏం కర్రీ చేసారు
ఇవ్వాలం
ఇవ్వాల ఆ
పప్పు చేస్తాను మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేశానండి
ఆహా
లంచ్ అంటే హాఫ్ టైమ్ స్కూల్ కదా పిల్లలు వచ్చే వరకి
కి హ్మ్
వేడి వేడిగా రైస్ పెట్టిన పప్పు చేస్తున తినడానికి ఇష్టపడరు రైస్ అంటే నైట్ వన్ టైమే నైట్ టైమే
తినడనికి ఇష్టపడతారు అవునవును మార్నింగ్ ఏం చేస్ సారండీ టిఫిన్
మార్నింగ్ ఇవాళ ఉ
మార్నింగ్ ఇవాళ ఉప్మా చేసానండి మీర్ రండి నేను మార్నింగ్ దోస చేశా నండి ఇవళ మీర్ దోస ఎసానండి ఇవాళ మార్నింగే ఆ ఇప్పుడు ఇంకా పిల్లలు అడగరు ని వాళ్ళు కూడా మా పిల్లలు కూడా స్కూల్క వెళ్ళి వచ్చిరు ఇంకా వచ్చే వరకి అది కర్రీ చేసి పెట్ టెన్ అందులో రైస్ కంటే చపాతీ రైస్ కంటే చపాతీలో ఇంకా బాగుం హలో అండి హలో
అవును ఆహా అవునా ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ రైస్ కంటే చపాతీలో బాగుంటందండి ఇంకా ఆ చపాతీ ఈ పూరిలో కూడా బాగుంటది మా పిల్లలు ఇస్తే ట్రై చేసినా బానే ఉండేయండి కానీ ఇంట్లో నేను ఎప్పుడు చెయలే ఆ హ్మ్ రైస్ చే ఒకసారి బాగుంటాయి
ఒకసారి మీరు చెప్పిన ప్రాసెస్ లో చేసి ట్రై చేస్తాన్ లెండి
ఆ చేయండి బాగుంటది పిల్లలకి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు మధ్య మధ్యలో తీసుకొస్తే వాళ్ళకు కూడా అలవాట అయిపోతాయి ఈ అన్ని కూడా అలవాటు చేయాలండి
దాదాపుగా నేను అన్ని వంటలు అలవాటు చేసిన కానీ ఇది మాత్రం ఎప్పుడు అలవాటు చేయలేండి
అవునా ఒకసారి మాసారిని తీసుకురా మనేసి ఇద్దరు మీ చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి చేసి ట్రై చేద్దామని పెట్టినా చేస్తే బాగుం కదండీ అట్ల సరే అండి మీ విలువైన స సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవా వలండి
సరే అండి
సరే అండి
స
స